అవున్లే
ఏం చేస్తున్నారాండి
ఏం లేదండి ఇప్పుడెప్పుడే లేసాము
అవునా
ఈవినింగ్ ప మధ్యాహ్నం పడుకుంటే మంచిదేనా మధ్యాన ఎవరు పండు అన్నారండి పొద్దున పండుకొని ఇప్పుడిప్పుడే లేసాను
అవునా
ఉ హ్మ్ మా స్నేహితులు అయితే అమెరికా అనుకుంటారండి ఇది హ్మ్ ఈ దేశాన్ని ఏ మీకు కుడా అంతేనా అలా ఏం లేదు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి వచ్చారు బయట నుంచి వాళ్ళ వాళ్ళకంటే టైం తెలియలేదు
అవునా
హ ఏమైనా స్పెషల్ ఉందా అండి మరి ఏం లేదండి స్పెషల్ ఏం లేదు అన్నం తిన్నారా మరి లేదండి తినలేదు తినాలి ఉ ఉపవాసమా ఏ అలాగనేం లేదు తినాలి మీ చికెన్ అయిపోలే ఇంకా మాది అయిపోయింది నిన్నమ్మ రాత్రి ఫోన్ మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతూ క ఉత్తిగానేతినెషిరా తినేసాను మంచి పని అండి హ్మ్ నిన్న అయిపోయింది ఇంకాండీ కాకపోతే లేట్ గా పండుకున్నాం లేట్ గా పండుకున్నాం అవునా హ్మ్ మా మా మెట్ మెట్ల మీద వెళ్ళినామండి పైన చాలా బాగుంది ఎండ అవునా ఫుల్ ఉందండి ఎండ కూడా హ్మ్ మీ దగ్గర ఏమైనా చెట్లున్నాయండి ఇడ మొత్తం చెట్లు ఉంటాయండి ఎండ ఏం లేదు ఏం చెట్లుంటాయి ఏం చెట్లు అంటే ఎప చెట్టు అ తుమ్మ చెట్టు ఏం మనకు తెలిదు చెట్లలో పేర్లు అవునా మీకు తెలిసినావి చెప్పండి మరి మీ దగ్గర ఉన్నాయి నాకు ఎప చెట్టు రాగి చెట్టు ఇంకేదో చెట్టు ఉంటాదింకా మూడు నాలుగు చెట్లే తెలుసు అవ్వే అవి మీకు ఉన్నాయా అవే తెలుసు మీగత తెలిదు తెల్వదు కాదు మీ దగ్గర ఉన్నాయ అంటున్న చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్నాయి అవి అంటే మాకు కొంచెం కొమ్మలు కావాలి అది వచ్చి తీసుకుందామని ఎందుకండి మా ఇంట్లో తోటలు పెడదామని అమ్మ గులాబీ చెట్టు కావాలండి మాకు ఉహు బయట ఉంటాయి కదా అండి అవి ఏమంటారు చెట్లను అమ్ముతారు కదా ఆ దొరుకుతాయి దొరుకుతాయీ గానీ మీ దగ్గర ఏమన్నుంటే తీస్కొని పోదామని నువ్ హాస్టల్ డూ కాలేజ్ లో ఉంటుండే అనమాట రోజుకి ఐదారు పూలు పూస్తయ్ అవున ఆ అయితే కొమ్మ దెచ్చుకోవాలి ఈసారి పోయినప్పుడు మీ దగ్గర ఏమైనా ఉన్నాయేమో అనుకుంటున్నా, లేవండి అంటే నేనొక అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నా గులాబీ చెట్టు ఓహ్ అవునా ఎవరికండి హా నాకు గూడా తెలువదండి ఎవరో ఉహు తెలిందే ఇస్తున్నారా తెలివైన వ్యక్తులకి ఇస్తున్నారా తెలివైన వ్యక్తులకి ఇస్తున్నారా అంటున్నాను అట్లని గాదుగాని ఇగ తెల్సిన వాళ్ళు ఒక గులాబీ పువ్విదాం అనుకున్నా కానీ ఆ ఒకటి ఎండిపోతది గదా చెట్టిస్తే చాలా క్వ రోజులుంటది మంచి పద్ధతేనా అండి. మంచి పద్ధతే లేండి. మీరు అనుకున్నది ఏమో ఒక గులాబీ పువ్ ఇద్దామని కానీ చెట్టే ఇద్దాం అనుకుంటున్న ఇపు అంటే మా స్నేహితుడు ఒక రోజు మొన్న ఒక గులాబీ పువ్వు వాళ్ళకి ఇచ్చిరు అయితే నేన్ గూడా జూశి ఎవరికైని ఇద్దాం చెట్టు మొత్తం అంటున్నా ఇయ్యండి బానే ఉంటది ఎట్ల అనుకుంటరో నాక్ గూడా తెల్వదు కదండి. మళ్ళీ తర్వాత మాట్లాడకపోతే మాట్లాడకపోతే ఏముందండి నే మాట్లాడ్తారు లేండి మాట్లాడుతార్లేండి అంటున్నాను. నాక్ దెల్సు దాన్ తర్వాత ఏమైతదో అట్లాంటప్పుడు ఇయ్యందే బెటర్లేండి నా దగ్గర్నే బెంచుకుంటా చెట్టుని స్నాపులు బెట్టండి అతనికి నన్ను ఫోన్లా బ్లాక్ జేశిండు వాట్సాప్లా బ్లాక్ జేశిండు ఇన్స్టాగ్రామ్ లో బ్లాగ్ జేశిండు అన్ని అన్నిట్లల్లా బ్లాక్ జేశిండు అయితే ఒక రోజండి. పుట్టిన రోజుకి నేను గూగుల్ పే లో మెసేజ్ జేశ్నా ఇంక మళ్ళీ ఏం జరిగిందంటే గూగుల్ మీట్ లో కాల్ జేశ్నా అవున ఆన్ అన్నిట్లల్ల ఆప్షన్స్ లేవిగా సక్ అన్నిట్లలో బ్లాక్ జేసిండు ఆహా ఉమ్మ్ అది మాట ఇప్పుడు నేను ఇస్తే తీస్కోడన్ మాట రండి మరీ మీతోని అప్పుడప్పుడు ఉమ్ ట్రై జేశి జూడండి ఏముంద్ కానీ నా కోసం ఒకసారి అండి చాలా దూరం నుంచ్ వొచ్చిండు. ఉమ్ చాలా దూరం నుంచే ఆ రోజు ఫుల్లు జ్వరం ఒచ్చింది వదిలేసిండు అయిన కూడా వచ్చిండు నా కోసం మీక్ దెల్వదన్నమాట ఆ విషయం మ్ అందుకే చెప్తున్నా అండి ఇప్పుడు ఉ మా హాస్టల్ దగ్గరుకు వొచ్చిర్రు అక్కడ అక్ ఒక బిర్యానీ దిన్పిచ్చిండు. మెదక్ వారికి వెళ్ళినం అక్కడ ఒక బస్ స్టాండ్ ల దించిండన్నమాట బస్టాండ్ నుంచి మళ్ళీ నే వచ్చేసినా ఉహు నా ప్రాణమిత్రుడు అండి అందుకే మంచిగా చూసుకుంటున్నాండి
ని
నేను మంచిగా చూసుకుంటున్నా గానీ అది చూసుకోట్లేడు ఆయన ఆ ఏం గాదులెండి. ఇంగ అలానే ఉంటది స్టార్టింగ్ కాదండి ఎండింగ్ ఇది ఎండింగ అండి పర్లేదు పర్లేదు లేండి అందరికిీ ఒక రోజు వస్తది. ఆయనకేమో వేరే వాళ్ళు ఇష్టం అండి. నాకేమో వేరే వాళ్ళు ఇష్ ఆయన ఇష్టం ఉ పర్లేదులేండి ఏదో ఒక రోజు అతను తీసుకుంటే ఇంకొకరు ఎవరో ఒకరు చూడండి ఎవరో ఒకరు దొరుకుతారులేని అప్పటి వరకు గులాబీ చెట్టు పెంచుతా. వాళ్ళకి ఇస్తా నా దాంట్లో ఉద్యోగం చేసే వాళ్ళ దాంట్లో ఎవరైనా దొరుకుతారా దొరుకుతారులేండి దొరికినప్పుడు ఇయ్యండి మీ మీకెవరైనా ఉన్నరా అండి సరే అండి నాకు లేరు ఇంతవరకు ఉంటే బాగుండ అనుకుంటున్నాను అని లేరు
ఎందుకు ఇప్పుడు నేను చె
డు నేను చెప్పినంకాన అల్లా అని కాదు ఇది ఎప్పటి నుంచో ఉ ఉంటది గ అండి ఆ ఆ కుక్కరు ఉంటే బాగుంటది అన్నట్టు అలా ఎందు మీతో మాట్లాడరా అండి అమ్మాయిలు ఉ మాట్లాడరు వాళ్ళు మాట్లాడితే నే మాట్లాడతనండి అవునా మీతో మాట్లాడే ఉంటరు కదా ఇంత వరకి ఇంతవరకు నాతోని మాట్లాడింది తొమ్మిది మంది ఇద్దరు ముగ్గురా చిన్నగ ఉన్నప్పటి నుంచి అవునా అంటే ఎందరు మందితోనో మాట్లాడతారేమో గాని నాకు ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళ పేర్లు గుర్తుంటాయి. గుర్తు పెట్టుకుంటాను అట్లా అంతే అది ఆహా అర్థమయింది. ఉ ఎందుకంటే ఎవరు దగ్గర అంటే ఎవరు మాట్లాడరా అండి ఎక్కువ శాతం
ఇప్పుడు మీరు మాట్లాడండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి
ఉహు ట్రై చెయాలండి చూడాలి
ట్రై చేయాలని కాదండి. ఖచ్చితంగా నేను పోయి మాట్లాడతా ధైర్యం కాని మీరు అనాలండి. అట్లనే కదండి విజయం అక్కడి నుంచే స్టార్ట్ అయితది
హు మాట్లాడదానండి ఇప్పటి నుంచిగా ఏంది మీ మీ స్నేహితులు ఉంటరు చాలా మంది హూ అదే అండి స్నేహితులు ఉన్నారు వాళ్ళతోని మాట్లాడదాం అంటే స్టేంజర్ అంటే తెలివణ వాళ్ళతోని మొన్నొ ఒకసారి మాట్లాడుతా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడ ఎక్కడనో పోగు ఉన్నా వాళ్ళు హాయ్ అని చెప్తనేమో బాయ్ అని చెప్తలేనండి అవునా ఎందుకండి వాళ్ళు ఏమో ఎలా ఉన్నారో ఏమనుకుంటారో అని తెలిలేదు ఏమనుకోరని ఎవరు ఏదో అనుకుంటారని మీరు మాట్లాడరా అదే అదే అదే అదే అప్పైపోయింది ఈసార్ నుంచి అది మ్ ఇప్పన్నుంచి మాట్లాడాలిగ ఇప్పడ్ నుంచి మాట్లాడి ఆ ఇప్పడ్ నుంచి మాట్లాడితే వాళ్ళతూనే మాట్లాడి చూడాలి. ఆ అవునా సూద్దం అసల్ ఎక్కడ్ దాక ఉంటదో ఎక్కడ్ దాక అస్తదో ఏం చేస్తున్నారండి మరిప్పుడు మీరు ఏం లేదం వాకింగ్ టెర్రస్ మీద మ్ హ్ అవునా సదుకున్నరా అండి మరి పొద్దుగాల
లేదండీ.
డి పండుకున్న స్నాప్ బెట్టి మీరెవర్ అంటే మా ఫ్రెండ్క్ ఒక ఆయనక్ తెల్సిందండి ఆయనే ఇంకొక ఫ్రెండ్క్ చెప్పిర్ అన్కుంటా ఆమొచ్చి నన్ అడ్గింది చదువుతున్నవంటగా అని ఏ నార్మల్గా అసల్ పోన్ చెయ్యరు గదా ఏదో ఒక టాపిక్ ఉండాల్లే అండి మాట్లాడ్నీకీ మ్ ఏం చేస్తున్నారంటే ఏం లేదు మ్ పో మార్నింగ్ పొద్దు పొద్దున్నే లేస్ సదువుకుంటున్నార్ గదా మీర్ సదుకుంటలేరా అండి అన్ అన్నాను. అయ్యో అట్ల అనొద్దు ఆమెక్ ఎగ్జామ్ అయిపోయింది గావచ్చు. ఆ ఆమెకి పరీక్ష అయిపోయింది. అవునా పరీక్షల్ అయిపోయినయ నాకుందండి పరీక్ష. మ్ హ్ అయితే అమ్మో ఆ అప్పుడు ఆమన్నది అమ్మో అవునా మరిక్కడకచ్చి కూర్చొని చదువుకుంటే ఏమైతది అని అన్నది. అదే హాస్టల్కచ్చి సదుకో మా ఇంట్ల నేన్ పుస్తకం గుడ కాదు ఏమో అసల్క్ ఒపెన్ కూడ చేయన ఆ నేన్ ఓపెన్ చేస్తా కాక్పోతే తక్కువా నేను ఓపెన్ చెయ్యనా మ్ అప్పట్లో చిన్నగున్నప్పుడు ఏడో తర్గతిలో ఇంటికాడ ఉంటుండె కాబట్టి అప్పుడు తిడ్తుండే కాబట్టి ఓపెన్ చేస్తుండే ఇప్పుడు అలా ఏం లేదు బుక్కే ఓపెన్ చేయన్ అసల్కి ఇప్పుడు బుక్ అంటే ఫోన్ ఉంది గదా అండి ఆ ఫోన్లో మాంగా సదుతానండి నేను మా డాడీ ఏదో చదుకుంటున్నాడ్ అన్కుంటాడ్ గాని ఏం ఉండది.
మరేం చవుతరు?
మాంగా చదుతానండి ఒక్క రెండు ఆ ఒక్క తర్వాత చేస్
ఆ సరే అండి.